డో
సవ్
ఆ హలో అండి బాగున్నరా
ఆ బావున్నామండి మీర్ బావున్నారా అండి
అ హా బావున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ప్రస్తుతానికి ఇప్పుడు ఊర్కెనే ఉన్నా అన్నం దినేసి
ఔనా
ఔను
ఇంగ్ ఇంకేమండీ ఎక్కడా ట్రిప్పుల్ ప్లాన్ చేయలేదా
మేమైతే ఇంక ఏం చేయలేదండి మీరేమన్ చేస్తారా ప్లాన్
మేమూ ఇక్కడే ఒకటీ నేత్రావతి అని ట్రెక్కింగ్ ఉంటదండి
అవునా అండి
ఆ అక్కడ్గీ పోవాలన్కుంటున్నామూ డబ్బుల్ సరిపోవట్లేదూ అందుకే కొన్ని రోజుల్ తర్వాత ఏమైనా డబ్బులొస్ తే పోదామనీ వెయిట్ జేస్తున్నాము
హౌనా ఇంతక్ ముంద్ ఎక్కడికి వెళ్ళలేదండి
వెళ్ళమండీ మైసూర్ మైసూర్ ఎళ్ళామూ
ఆ
అక్కడ మైసూర్లొంత చాలా బాగున్నాయండి అంటే మైసూర్ ప్యాలెస్సూ మళ్ళీ అక్కడ ఉన్న చర్చు అసల్ చర్చ్ ఐతే మన ఇండియాలో అన్నట్లేదు ఏదో ఫారిన్ కంట్రీ అన్నట్టు ఉంది
ఔనండీ
ఆ చాలా బావుంది
హ
మీరూ ఎక్కడి కెళ్ళలేదా
మేమైతే ఇక్కడికి వెళ్ళలేదండి తిరుపతి వెళ్దాం అనుకున్నాను కుదరట్లేదు
ఔనా మేం తిరుపతి గుడ లీస్ట్ లో పెట్టుకున్నామూ అన్నీ సరిపోవట్లేదూ ఈ అంటే ఈ జాబుక్ పోవడం రావడం ఇదే సరిపోతుందీ ఒకరోజ్ లీవ్ దీస్కొన్ దాన్ అక్కడిగ్గుడ వెళ్ళాలి
ఔన్ ఔన్లే జాబ్ జేసే వాళ్ళకీ టైం సరిపోదులేండి
ఆ లీవ్ ఒకసారి అడిగితే ఒకసారి ఇస్తారు.
ఆ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నారా అండి.
ఉ అదే అండి. మైసూర్ కయితే ఫ్రెండ్స్ తోనే ఇంకా తిరుపతికి అయితే ఫ్యామిలీతోనే,
అవునవును ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే బాగుంటాది కదండి. ఇవన్నీ
ఆ బాగుంటుందండి. అదే తిరుపతికి అయితే ప్లాన్ చేస్తున్నాము. అంటే మా కజిన్స్ కి, అందరికి, కుదరట్లేదు.
అవునవును ఉంటాయిడి
ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరు ఉన్నారు. ఒక్కొక్కసారి కుదరట్లేదు. అందుకే పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాము. వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తామో చూడాలి.
హ్మ్మ్
హమ్ ఇంకేమండి. మీరు ఇంకా తిరుపతికి క తిరుపతి అంటున్నారు. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు.
చూడాలండి. ఇంకా కుదరట్లేదు వెళ్ళాలంటె
ఆ
అవును తోటలో పనే సరిపోతది.
అవునవునండి. తోటలో పనీ కానీ ఒకటే ఈ జాబులు ఒకటే తోటలో పని సమయానికి అన్నిజరిగి ఓకే అయితే తోట్లో పని చేస్తూనే ఉంటే ఉంటునే ఉంటుంది. ఎక్కడికి పోయేకి కుదరదు.
ఆ
మీకు పశువులు ఉన్నాయ అండి.
ఆహా లేవండి. తోట్లా పనఒకటి చేస్తూ ఉంటామండి.
అవునా
అవును ప్రస్తుతానికి టమోటా నాటాలనుకుంటున్నాము. అదంతా ఆ బెడ్ల మీద ట్రీప్పు పరచాలి కదండి.
అవునులే అంటే మీరు ఎలాగ డ్రిప్పు తో నాటుతారా
అవునవునండి
ఆ
డ్రిప్పు వేయాలి డ్రిప్ అంతా పర్సాలీకదండి.
ఆ
ఆ పరచడానికి వె రేపు వెళ్దాం అనుకున్నామండి.
అవునా అంటే ఎలాగా కూలోలు వస్తారా, లేకపోతే మీరే పరుస్తారా,
పరిసేది అంతా మేమే పరుచుకుంటాము. నాటేటప్పుడు మాతో పాటుఒక ఇద్దరునో నలుగురునో అలా కురని పలుచు హా వెళ్తమండి
అవునులే నీళ్లు బాగున్నాయా మీకు బోర్లో
ఆ ఇప్పుడు వస్తున్నాయండి. కొత్తగా బోర్ వేయిచ్చుకున్నామ అండి ఇప్పుడు మేము మళ్ళీ ఎండకాలంలోనే ఇంకొకటి వేసాం.
ఎన్ని అడుగులు వేసినారు.
త్రీ ఫిఫ్టీ ఎంఓ వేసాము అండి.
ఆ బాగ పడినాయ నీరు మరి
ఆ టూ అండ్ హాఫ్ వస్తాయంండి
అబ్బా మీరు అదృష్టం చేసుకున్నారు అయితే
ఆ ఎండకాలంలో రావడం అంటే చాలా గ్రేట్ అని అనుకుంటున్నాంమండి ఇ
మ్మ్ అయితే మీకు కూడా అదృష్టమే నిజంగానే ఇప్పుడున్న పరిస్థితిలో రెండున్నర ఇంచలు నీళ్ళు రావడం అంటే అది కూడా ఒక అదృష్టం దేవుడు ఇచ్చిన వరమే అనుకోవాల
అవునవునండి ఆల్మోస్ట్ ఇంకా పాత పూరలు అస్సలు రాలేదండి టమోటా ఉంది అప్పుడు ప్రస్తుతానికి ఎండిపోయే మూమెంట్లో బోర్ వేపించాము అట్లనే వాటర్ వచ్చేస్తాయి అప్పటికి అది లేకపోయింటే మేము తోట అంతా వదిలేసుకోవాల్సింది ఈ పాటికి
అదే కదా బాగా మ ముందుగా మంచి ఆలోచన చేసినారు
అవును
మాకి మోన్న సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు లో ఆ బోర్ వేసినాము మాకు కూడా అంటే చిన్న చెట్లకు అరటీ చెట్లకి చానా ఇబ్బంది పడినారు మా నాన్న అంటే ఆ ఎండలకి ఎం క్కువ అవి ఎక్కువ హీటు తొందరగా చచ్చిపోతాయి అరటి మొక్కలు
అవునవునండి
దన్లకి చానా స్మూత్ ఉంటాయి కాబట్టి దానిలోకి నీళ్లు ఎక్కువ కావాళ్ళ
అవునవును
ఇంకా మళ్ళీ పక్కన వేరే పంట కూడా చినా చెట్లు ఉన్నాయి రండింటికి కష్టం అయిపోయి మా నాన్న చానా భయపడిన ఇంకెలాగో మేనేజ్ చేసేసినారు అలాగే మంచిగా అయింది దేవుని దయ వల్ల
ఆ అవునవును
ఆ అది బోర్ వేపిద్దామని వేసినాము తొంభై వేలు అయిపోయింది ఒక్క చుక్క కూడా నీళ్లు పడలేదు
ఎండాకాలం చాలా కష్టం అండి పడాలంటే
చాలా బాధపడినాం అప్పుడు తొంభై వేలు అయిపోయింది కాని ఒక చు క్క కూడా నీళ్ళు రాలేదు
అవునవునండి రైతులు ఆల్మోస్ట్ అన్ని చాలా వరకు బాధలే ఎక్కువ ఉంటాయండి రైతులకు
అదే కదండి ఎన్నో ఎన్నో ఆ అదృష్టం ఉండాలి దానికి కూడా
అవును
నీళ్ళు ఉంటే ఎలాంటి పట్టుడా పెట్టడానికైనా రెడీగా ఎక్కువ పెట్టుకోవచ్చు నీళ్ళ లేకపోతే కొంచం ఆలోచించాలి భయం అవుతుంది
అవును నీళ్ళలుుంటే ఖర్చు గురించి భయపడాల్సిన పని ఏమి ఉండదండి నీళ్ళు వస్తున్నా ఏదో ఒకటి పెట్టుకొని అయినా బతుకుందాం అనేది ఉంటది నీళ్ళే రాకపోతే ఇంకా నెక్స్ట్ ఏం పెడతామండి మనం కూడా
అదే కదా!
కొత్త బోర్లు యేసినా వస్తాయో రావో ఇన్ని డౌట్స్ ఉంటాయ్
ఆ దానికి భయం మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతుందేమో ఆ నీళ్ళు వస్త తాయో రావో అని ఆ అదే అండి నీళ్ళుంటే ఏ సమస్య ఉండదు
అవును ఇంకేంటండి ప్రస్తుతానికి మీరేం పెట్టారండి తోటలో
ప్రస్తుతం తోటలో ఏం లేదు అంటే మావి పది ఏళ్ళ కిందట మేము వచ్చిన చెట్లు నాటినాము. మీ నేను నాలుగో క్లాస్ లో ఐదో క్లాస్ లో ఉన్నప్పుడు ఇంకా ప్రస్తుతానికి అవే ఉన్నాయ్, చినా చెట్లు ఉన్నాయి. మొన్ననే అరటి పంట అయిపోయింది.
ఆ
ఇప్పుడు ఆ అరటి పంట మొత్తం అంటే మొక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్ద మొక్కలన్నీ
అవునవునవునుంటయి
ఆ ఆవంతా క్లీన్ చేపియల్ల కదా తోట మొత్తం అది క్లీన్ చేపిస్తున్నారు మా నాన్న
ఆ
ఇక నెక్స్ట్ ఏదైనా మొక్కజొన్న పెడదామని ఆలోచిస్తున్నారు చూడాలి మళ్ళీ
ఆ అవునండి మొక్కజొన్న కూడా అంత పెట్టుబడి ఏమి ఎక్కువ వచ్చేళండి. లాభమే దాంట్లో, ఎంత వరకు అయినా
ఆ అవునవును కానీ అదృష్టం ఉండాలి దానికి కూడా మా ఊర్లో ఎలాగంటే పందులు ఎక్కువ ఉన్నాయి తోట్ల దగ్గర
అవునవును ఇట్లట ఉంటే కష్టమే అండి
ఆ ఇప్పుడు ఆ మొక్కజొన్నను మొత్తం అంతా వచ్చి అసలు అవి తొక్కేయడం తినేయడం చేస్తుంటాయి. ఇంకా వాటి కోసమని చుట్టూర అంటే తంతి పూడ్చి మామూలు సోలార్ పెడ తుంటాము
ఆ
సోలార్ పెడితే అవి దానికి ఊరికే అలాగా కరెంట్ షాక్ తగిలి అవి భయపడే టట్టు చేస్తుంది అది త అంటే వైరు అది పెడతాం గానీ పైన కొంచెం కంకులు వచ్చిన తర్వాత పిచ్చుకలు గువ్వలు ఇ ఇలా ఉంటివి ఉంటాయి కదా ప పక్షులు
అవునవును
అవి మొత్తం కొరికేస్తున్నాయి
ఆ
అలాగా చానా నష్టం అవుతుంది అట్ల పంట
మీకు ప్రాబ్లం అవుతుందండి అయితే ఇప్పుడు మొక్కజొన్న ఇలాంటివి పెట్టాలంటే
చాలా కష్టం పందులు జింకలు వీటితో ఎలాగైనా రక్షించుకోవచ్చు కాని ఆ పక్షులతో పైన పైన ఆ చేయలేం ఏం చేయలేం
ఆ అవునవునండి
ఉమ్ దానికి అంత పెట్టుబడి రాదు అది కాక దానికి కూడా బాగుండాలి అంటే ఎలాగంటే మనం పీకే టయానికి కింటా బాగా డబ్బులు నాలుగు వేలు ఐదు పది వేలు అలా ఉంటే మంచి డబ్బులు వస్తయ్
ఇక్కడైతే ప్రస్తుతానికి మేము పెడుతూనే ఉంటామండి అట్లా మాకేం ప్రా బ్లముండదు
మొక్కజొన్నా ఆ మరీ ఎలా అమ్మినారు మీరు ఎంత అమ్మినారు కింట
అప్పుడు రెండున్నర కిలోమీటర్ అదేనీ రెండున్నరే ఏమో మా అమ్మన్నట్టు ఉన్నారండి
అవునా రెండున్నర వేలా
అవునవును
ఊ. అంటే ఎన్ని ఎకరాలు పెడుతుంటరు మీరు
మాదైతే తక్కువ అండి పక్కన వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటరు మేమైతే రెండు ఎకరాలు పెట్టేవాళ్ళం
అవునులే రెండు ఎకరాలకు ఎంత డబ్బులు వస్తాయండి అందాసు
ఒక్కసారి ఒకటిన్నరేమో వచ్చిందండి.
అంటే ఒకటిన్నర లక్షలు నా ఉమ్ పెట్టుబడి దానికి
పెట్టుబడి ఏం అంత అవ్వదండి. ఒక ముప్పై వేలు లోపలే
ఆ అయితే లాభమే
ఆ మనం కూడా బాగా దాన్ని పెంచాలనుకుంటే దాన్ని ఏదో మందు ఇడుస్తారండి దానికి కూడా
అవునులే
ఆ విడిస్తే బాగా చెట్టు బాగా గ్రోత్ పెరుగుతుందంట
ఆ ఆ
అవన్నీ ఇడుస్తూ ఉంటారు
అంటే మీరు ఎలాగా వాటికి బోదులు అంటే ట్రాక్టర్ తో బోదులు తోలిచ్చి అలా ఆ ఇతుతారా లేకపోతే డ్రిప్ వైర్ కె ఇతుతారా
అట్లేం లేదండి స ఊరికే తోలిచ్చేసి బెడ్లు ఏం తోలియలేదండి దానికి నార్మల్ గనే ఉంటది దానిలో పరిచి చక్కగా అన్ని మొత్తం అట్లనే పెట్టేస్తము. సపరేట్ గా టమోట నాటినం అట్లయితే బిడ్లు అయితే తోలేదు దీనికి
అవునా!
అవునవును అట్లా బెడ్లు అంటే తక్కువ పడతాయండి ఇవి
అవునులే అంటే అక్కడొకటి అక్కడొకటి నాటడానికి కష్టమవుతుంది కదా నార్మల్ గా ఒక కొలత తీసుకొని డ్రిప్ వైర్లన్నీ పరిచేసి ఎక్కడైతే నీళ్లు పడుతుంటాయో అక్కడక్కడ చో ఒకటోక్కటి పెట్టుకుంటా పోతారా
ఆహా ఒక్కటొక్కటేం కాదండి నాలుగు, నాలుగు పెడతాం ఒక్క డ్రిప్ దగ్గర
ఆహా ఆ అంటే డ్రిప్పుల దగ్గర నీళ్లు పడుతుంటాయి కదా అక్కడ నాలుగు, నాలుగు పెడతారా
ఆ అ అవునండి
ఆహా మేము ఎప్పుడు నాటలేదండి ఫస్ట్ టైం నా వేయాలి అనుకుంటున్నాం మరి చూడాలి ఎలా అయితుందో
ఆ పెట్టుబడి అయితే ఏమి ఉండందండి పెట్టచ్చు మీకే ప్రాబ్లం అవుతది మరి
ఆ ఇప్పుడు అరటి పంటకే చూడండి మా ఊర్లో మాకంటే ఎలాగో అంటే టన్ను ఇరవై నాలుగు వేలు అలా పోయింది గనీ వేరే వాళ్ళందరికి టన్ను రెండు వేలు, మూడు వేలు పోతే పెట్టుబడి చానా అంటే చానా ఎక్కువ అరటి పంటకి
అవునవునండి మేము అందుకే అక్కడ పొము అటు అస్సలు అరటి తోటే సైడే వెళ్ళలేదు మేము
ఆ అరటి తోటకి అసలు ఆ మొక్కలే ఎంతో ఒక్కొక్క మొక్క నలభై రూపాయలు, యాభై రూపాయలు ఉంటది దాని తర్వాత త్త అవి చచ్చిపోతూనే ఉంటాయ్ మళ్ళీ దాన్ని తీసేసి వేరే కొత్త మొక్కలు తెచ్చి నాటాలి.
ఓ
మళ్ళీ వాటికి బాగా రావాలంటే మందులు ఏస్తూనే ఉండాలి.
అవునవునండి
చానా కస్టమండి ఎంత పెట్టుబడి అయితుందొ అది కూడా పేర్లభం వస్తేనే బాగుంటుంది సరే అండి
ఆ ఒకే అండి